హాలో ఏమి చేయలేదు నువ్వేం జేసున్నావ్
ఇగానా ఏం జేయలే మన్ ఉదయం అన్నం తినింది.
ఉ
ఇప్పుడోన్ బిస్కెట్ తింటుంది నేన్ కూడా తిన్నా
ఏం దీన్నారు. అవునా చంద్రకళ కల్సల్ కల్సలాడుతుంది. మా అదే రేపే కదా స్టోర్ ఓపెనింగు.
ఆ ఆ
దాన్ గురించి మాట్లాడుకుంటాన్ దంతా క్లిన్ జేసుకుంటాన్నం.
అదే మేడం పెట్ పెట్టింది. మెసేజ్లూ పింజేస్తా ఉంట్రా.
ఉహ్ ఏం క్లీన్ ఏంగు ఏం లేదు అయినా చేసున్నామ్
ఎందుక్ డెకరేషను
డెకరేషనో ఏమో మేడం మేమో డెకరేట్ చేయండి. రేప్ సెవెన్క్ అంతా అన్నన్ డియా అందుకే నా ఆ ఆమ్ సార్ మెసేజ్ జేసా ప్లీజ్ సెండ్ డెకరేటివ్ ఐటమ్స్ అని మేడం కూడా ప్లీజ్ వెయిట్ అన్ వెట్
హుహ్
సరిపోయినార్ అందరూ ఇంతక్ ముందు సారేమన్నాటు సారే దేచ్చేసన్నారు అన్ని ఆ మాపింగ్ కి అన్ని మనకి అన్ని సారే కదా తీసుకొచ్చిన్నారు. అందుకే ఈసారి ఇప్పుడు సారు గూడా దేలా వాళ్ళనే అడిగినారు డైరెటుగా
కారుక్ కోపం వచ్చింది.
ఆర్క్ బాదేసింది. ఉహ్
ఉహు
ఉమ్ సార్క్ అన్నీ వచ్చినాయ్.
ఓఓ
ఉమ్ అంటీ ఏం జేస్తున్నారు. తీన్మామ్ ఇప్పుడే ఉహ్ హుహు్ ఏది సార్ మాట్లాడ్తావున్నారు క్లిన్ జెస్కోండి క్లిన్ జేస్కోండి క్లిన్ జేయను. అబ్బో బ్లాక్ కేస్తారు బా ఏందో నువ్వు అట్లా కూర్చుంటే సాలు నేన్ క్లీన్ పిచ్చి అయిన్ చూస్తానే ఉన్నాడ్ అడ్ దాగ్ మళ్ళీ క్లీన్ జేయ్ మన్నాడు.
హుహ్
సో
ఎంత టైంకి దీన్నారో
మీమ్మా వన్ థర్టీ పైన ఇవాళ గురువారం మైతదిరా ఆ సరిపెయ్నది ఏం అట్లా సరిపెయింద్ నీగ్ సరిపెందా.
లేదు అడ్జస్ట్ చేసుకున్నా
అవునా హండీ చేసారా
లేదు
ఓకే ఓకే అడ్జస్ట్ చే అడ్జస్ట్ చేసుకున్నావా ఓకే ఓకే
చార్జింగ్ సిక్స్టీన్ ఉంది తెల్సా
అయినా నీకెంత ధైర్యం అంటే ను ఫోన్ మాట్లాడతానవు
ఎందనీ
మేము సాయంత్రం వస్తాం
మూడు టైము
సరే ఇంకా త్రీ అవర్స్ ఉంది త్రీ అవర్స్ అంటే ఇంకా మేము ఫోర్ అవర్స్ కోస్తాము
మూడు గంటలతో సినిమా సరిపోతుంది
హ లేదు సరిపోదూ సరే నిది కొత్తది కదా నువ్వు బ్యాటరీ అది బ్యాటరీ దాంట్లో సేవర్ల వేసుకొని చూడొచ్చేమో మేము ఎట్లా సార్ మధ్యా్న్ని చేసుకుని వచ్చ ఇప్పడు ఉండయిడి ఓ ఎంతుండింది ఉదయానా
ఫార్టీలో
వావ్ యూ ఆర్ గ్రేట్ వస్తుంది లే అయితే చూడు చూస్తావా దాని బదులు ఇ ఎట్లా అబ్బా ఇప్పుడు నీకు ఎప్పుడు అప్డేట్ అవుతుంది అది ఫైవ్ జి కి అయితే
తెలియలేదు బ్యాలెన్స్ అయిపోతుందని అంటా ఉంటారు
పోతే రేపు అవుతుందా
హ్మ్ అనుకుంటా
హ్మ్
సిమ్ ఫోర్ జీ అంటే ఫోర్ జీ నే వస్తుందేమో
సిమ్ నువ్వు మార్పించుకోవచ్చు అది ఫైవ్ జి కీ అది ఆల్రెడీ నువ్వు ఫోన్ ఫైవ్ జీ నే తీసుకున్నా వు నేను నువ్వు అక్కడ సిమ్ తీసుకున్నప్పుడే వాళ్ళకే చెప్పుకుంటే వాళ్ళే మార్చేస్తు ఉంటారు ఫైవ్ జి కి మార్చమని
హ్మ్
పడుగ
మారుస్తార అన్నా
బ్యాలెన్స్ అయిపోయారు కానీ రాకపోతే రేపు వెళ్దాం అక్కడికి
ఉ సరే
హ్మ్
ఇంకా
ఇంకా చెప్పు ఏమైనా ఉంటే వింటా అద ఇట్లగే నాకు తెలుసు ను అదే మాట చెప్తావని ఏం లేదు
హ
ఇప్పుడేం కాాలేజ్ ఫీస్ కట్టడం అని ఫిక్స్ అయనావా
ఏయే నమి సార్క
లేేరు
అ
ఆయన ఇంకా స్కానర్ పెట్టలా
హ్మ్మ్ ఆ ఇప్పుడు రెండు వేలు దాంతోనే పట్టుకోమంటుంద
అదే చెప్పాలా పెద్ద ఊరు గురికి డబ్బులున్నది ఇది అంటే ఎట్లా అన్నిటికి డబ్బులు యాడి నుంచి వస్త సయి ఇప్పుడు వాళ్ళమ్మ కూడా ఒకసారి అడిగింది యేసేసింది మళ్ళీ రెండోసారి మా మళ్ళీ రెండు వేలు కావాలం ఆంటీ కి కోపం రాదు అది ఎట్లనా ఎట్లయినా తిరిగి ఏసెస్ స్తారు ఏదో ఒకటి చేసి వెయ్యాలంటే కానీ మనకు ఉండాలి బుద్ధి హ్మ్
బతర్
హ్మ్
గేమి
ఏం లేదు
మ్
ఏందో ఈలు ఊరికేనే క్లీనింగ్ క్లీనింగ్ అంటానే ఉన్నారు ఏం చేయాలో తెలి తెలియడం లె ఇడా
బ
ఎంతసేపుటికి క్లీన్ చేసుకోని క్లీన్ చేసుకొని ఏముందని క్లీన్ చేస్తా కోవాలి ఇడా
ఆ
హ్మ్ అక్క పిజీ అంతా వెళ్ళిపోయింద అంటనా అంతా సెట్ అయిందా బాగా పత్ ఇ అవేస ప సార్ ఇంటికి వస్తుందా?
అ
ఏమి
బేడ్డ్ షీట్ ఎతుకు వీణలా ఇన్నెర్ల ఎతుకు వీణలా
త పస బెడ్షీట్
అ
హ్మ్ అంటే ఈ రోజు వచ్చి మళ్ళీ రేపు వెళ్ళిపోతారా వెళ్ళిపోతుందా హ్మ్ చూడాలి ఈ రోజు మేము కూడా వస్తే టైం ఎంత పడుతుంది అనే ది తెలుస్తాది హ్మ్ ఆంటీ ఇంట్లోనే ఉన్నారా?
ఆ
ేంమాద్యా మకు
ఇంకేమి అమ్మాయి ఏమిచేస్తుంది
క్లీన్ చేస్తోంది
వా
అక్కడ అవి చేస్తా ఉంది స్టే
ఆహా
నేన్ ఇట్లా వచ్చేసిన రాలా
సరే పదారు
ఆ పెట్టేహ్నం మేమింద్దరమే పెట్టినాం దాంట్లో అంతా చెక్ చేసుకున్నాము వాటిని యాక్సెప్ట్ చేసన్నాను
ఆ
ఆ ఇంకా యాక్సెప్ట్ చేసుకున్నాటివి అన్ని మళ్ళీ ప్రెంట్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకోని మళ్ళీ అన్నిీ
సెర్చ్ చేసి చూసినావా ఇప్పుడు వచ్చిండే ప్రోడక్ట్లు వస్తాండయో రాలేదో
చూడ్ల ఇంకా యాక్సెప్ట్ చేస్తాం కదా అని నా కప్పడు
దానికి బాక్స్ మళ్ళీ ఏమన్నా కొత్త టాబ్లెట్లు వచ్చినాయింటవే అతికిచ్చినవా
లేదు అ అతికిచ్చాల ఇప్పుడు సేల్స్ లో
చూస్తాండవ
ఉమ్
చూడు
విద్య
అంటే అక్కడ యాక్సెప్ట్ చేసినా కొన్ని రావట్లేదు కదా
అవునవును
అందుకే ఆ యక్క మళ సెల్తో స్కాన్ చేసిన్ల
ఉమ్ నవ హక్మ ద
వాష రూమ్ పోయి పోతిరా పైకి
పోయనామ్ ఇప్పుడే వస్తా అన్నాయి ఆ న వస్తున్నాయి ఇన్వెంటరీ లో అన్ని చూపిస్తంది ప్రాబ్లం లేదు అన్ని యాక్సెప్ట్ చేసేసిన్నాం లే ఇందాక
అయితే ఇంకా వర్క్ చేసుకోండి ఎందో పని ఉందంటాన్రు కదా
ఉమ్
ఉండేదే
సరే అయితే ఇప్పుడు ఆంటి కూడా వచ్చేసారు కదా నేను పొద్దు నుంచి ఏం భయం వెయ్యలేదా
ఎందుదు భయము పడుకొని సినిమా చూస్కుంటాండా కార్త్
తల్లి సరే అయితే ఉమ్ బాయ్ బాయ్
ఉమ్